హలో ఆ కట్ అయితుంది అక్క నీ వాయిసు సరిగ్గా నిలబడండి ఎక్కడన్నా
ఏ నేను బయటున్నారా
అవునా ఏం చేస్తార అక్క ఇంట్లో నేనా ఆ కొరివే మాది
ఇ కొరువిలో ఎక్కడా
టెంపుల్ సైడ్
అవునా
ఆ టెంపుల్ సైడే ఏం చేస్తారు ఇంట్లోనే ఉంటరా మీరు
ఆ
ఇట్లనే అంటరా
హ్మ్
టెంపుల్ సైడ్ ఆ పాతది పోస్ట్ ఆఫీస్ ఉందిగా
ఆ మన బంగ్లా పోయే రూటుకెళ్లా
ఆ ఆ ఇటు ఆ
అరే నేను కురిలోనే చదువుకున్నారా
అవునా
ఆ ఈ దగ్గర్లో హాస్టల్ లేదా టెంపుల్ దగ్గర ఉన్నది
ఆ ఆ
అక్కడే చదువుకున్న ఎయిట్ నైన్త్ టెన్త్ వరకు
అవునా ఏం పేరు అక్క నీది
కృష్ణవేణి
కృష్ణవేణి ఈ ఎస్ టి నా మీరు
ఆ ఎస్ టి నే
అవునా ఏ బ్యాచ్ అక్క
టూ థౌసండ్ ఎయిట్
ఎయిటా
హమ్
ఓ నా టూ థౌసండ్ నైన్టీన్ లే అక్క నైన్టీన్ ట్వంటీ అంటే మా క్లాస్మేట్ కూడా కృష్ణవేణి ఉన్నది
లేదు లేదు లేదు నాకు మ్యారేజ్ అయ్యే టెన్ ఇయర్స్ అవుతుంది
అవునా హ హ అదే లే
అక్కడే హాస్టల్లో చదువుకున్నాం
ఉ అందులోనే అమ్మాయి కూడా చదువు అందులోనే హాస్టల్లో ఉండే చదువుకుంది అక్క ఆమె కూడా
ఆ అదే ఎస్ టి హాస్టల్ పక్కనే స్కూలు
అవును
ఆ
నేను కూడా అందులోనే చదివిన అందులోనే చదివిన కాని హ స్టాల్ కాదు
అవునా అంటే మీరు లోకల్ కదా రె రెగ్యులర్ గా వచ్చి పోయేటోల్లు
అవునవు అక్క తిన్నవ అక్క హలో ఆ ఏం కరీ చేసా అక్క మళ్ళా వయిస్ బ్రేక్ యితుంద అక్క హలో అే